ఏ మూవీస్ చూసినావ్ రీసెంట్ గా
తరుపు
బావుందా సినిమా
అ బాగుంది ఈటీవీ
ఏది బావుంది
ఇది బ్యాగ్ బ్యాక్గ్రౌండ్
బ్యాక్గ్రౌండ్ ఏడ చూసినవు నువ్వు హైదరాబాద్ లన
థియేటర్ పేరు ఇంద్ర నాగేంద ఇంద్ర నాగేంద్ర
ఇంద్రనాగేంద్ర థియేటర్ ఆ నేను కూడా పోయిండ ఆ తీయేటర్కి బాగుంటది ఆ తీయేటర్
పాత శ్రీ లక్స్ ఏదో ఉంటది థియేటర్ పేరు పాతది రెండు థియేటర్లు ఉంటాయండి
కొత్తగా ఏదో మూవీ రిలీజ్ అయిందిగా పోవట్లేదా దానికి
హలో
పెద్ది పెద్ది సినిమాకా
ఆ అవును
పోలే బాలేదటగా సినిమా
బాలే అంటే యావరేజ్ అని టాక్ ఉంది పోలేద అయితే నువ్వు
పోలే పోలే నువ్వు పోతావా ఎట్లా
పెద్ది సినిమాకి ఏంపోను ఎందుకో పోవాలని ఏం లేదుంతా అయితే పోదాం అని మా ఫ్రెండ్ అడిగి మా ఫ్రెండ్ పోదామని చూసినాము ఫిఫ్టీ రుపీస్ టికెట్స్ లేవు హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అట్లు వన్ ఫిఫ్టీ ఉన్నాయి స్టార్టింగ్ వన్ ఫిఫ్టీ వన్ సెవెన్ంటీ ఉన్డే ఇంగ అందుకే ఇగా అన్ని వెట్టి పోవాల అనిపిలేదు ఆ సినిమాకి అందుకయ్య కన్సల్
ఉహు
మీ ఇంటి దగ్గర ఉన్నావా చాలా సినిమాలు చూసిన హైదరాబాద్ లో ఉండేంటే అయిపో ఎప్పుడుొస్తావ్
వస్తాయి ఈ వారం వస్తాయి రేపు రేపు వస్తయి రేపు ఎల్లుండి మార్ వంది స
ఉమ్ అప్పుడు నా ఒక సినిమా ఎప్పిన గుడుతుందా సూర్యస్ రన్ ఆఫ్ కృష్ణన్
ఉమ్ ఆ
రేపు రీ రిలీజ్ ఉంది
ఉహు పోతున్నావ
పోదామని డిసైడ్ అయినా
ఉమ్
ఈనే కూకట్ పల్లినే థియేటర్ బుక్ చేసినాం టికెట్లు ఇప్పుడే
ఉంహు ఉంహు
నువ్వు ఉంటే పోదామంటే నువ్వు పోయి ఇంటి దగ్గర ఉన్నావ్
ఏదన్నా బతుకుదెరువుచూసుకొనికి వచ్చినాం మళ్ళా ఇంటికి మళ్ళా పోవాలి
అదే ఇంతకుముందే బుక్ చేసినాం రేపు మార్నింగ్ సెవెన్ థర్టీకి
బీస్ట్ బీస్ట్ మూవీ చూసినావా
గా ఎవల్ విజేయ్ తలపతిద
కాదు
ఆ
ఊమ్
ఓకే ఓకే అర్జున్ అర్జున్ అర్జున్ అర్జున్ అర్జున్ ఆ ట్రైలర్ చూసినా బాగుంది అయితే పోదాం అనుకున్నాం ఫస్ట్ బెస్ట్కే కానీ ఇక్కడ దగ్గర్లో థియేటర్స్లల్ వ్వు ఓన్లీ కొన్ని థియేటర్స్ లోనే ఉన్నాయి అది కూడా దూరం ఆ అదే దూరం దూరం ఉన్నాయి దగ్గర్ ఆ అదేవల వా మదర్ డాటర్ వాళ్ళ ఫైటింగ్ సీన్స్ ఏమో వచ్చినయి గా రీల్స్
ఉమ్ ఉమ్ ఉమ్ అదే
ఆ దగ్గర థియేటర్స్ లో లెవ్వు అవి దూరం ఉన్నాయి్ ఇంక అంత దూరం ఇంకా అని చెప్పి పోలేదు ఇంకా
ఎవరెవరు పోతున్నారు రెప్ మరి
మేము మా క్లా ఆ మొత్తం ఫైవ్ మెంబర్స్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ మెంబెర్స్ అయినా అంటే మా ఫ్రెండ్ కి జాబ్ వచ్చింది అనమాట ఒక ఆమెకి ఆమె వెళ్ళిపోతుంది ఇంకా అంటే నా ఆమెయి కూడా ఆమె ఆమె స్పాన్సర్ ఇంకా ఆమె ఎప్పుడు రాదు మూవీస్ ఇంకా లాస్ట్ టైమ్ కదా వాళ్ళ వెళ్ళిపోతుంది వన్ వీక్ లో వెళ్పోతది సరే రా అంటే వస్తుంది అనమాట ఇంకా మా ఫ్రెండ్స్తో పాటు మా రూమ్మేట్ ఆమె కూడా వస్తుంది ఇంకా అట్లా ఫస్ట్ టైం అంత మార్నింగ్ షోకి రేపే సెవెన్ థర్టీ
ఆమె మా సెవెన్ థర్టీకి పోతారా ఎందుకు ఈవినింగ్స్వచ్చు క మంచిగా
లెవ్వు ఈవినింగ్ షోస్ ఒకటే షో ఉంది మార్నింగ్ సెవెన్ థర్టీకే ఉంది అది కూడా
ఆ షాట్
అర్జున్ ఇంకా వేరే భ్రమరాంబ అవి మొన్నట్నుంచి చూస్తున్నాం టికెట్స్ ఎప్పుడూ అన్ని ఫిల్ అయిపోయినాయి అసల్కి టికెట్స్ కాదు కదా అసల్ చూపి స్తనే చూపిస్తలేవ్ మొత్తం బ్లాక్ అన్ని హోల్డ్ అవుట్ అని చూపిస్తున్నాయి అర్జున్ కూడా నిన్నే చూసినాం నిన్న చూస్తే ఎక్కువనే ఉండే మళ్ళీ ఈ రోజు చూసేసరికి సగం అయి పోయినాయి ఇక్కడ మియాపూర్ ల ఇంకొట్ థియేటర్ ఉంటది ఆడికి పోదాం అనుకున్నాం గానీ ఆడపోయినా కిందనే ఉన్నాయి ఇంకెక్కడైనా కూడా అదే కదా అన్ నీ సరే అని అర్జునే బుక్ చేసినం ఇగ
అవున్ మొన్న వానపడ్డదా బానే పడ్డదా మీ సైడ్
ఫుల్లు పడ్డది ఘోరంగా గంటసేపు
ఉహు అదే మొత్తం ఎల్బినగర్ సైడ్ ఎల్బినగర్ కాదిట్ సైడ్ గజ్వేల్ సైడ్ మొత్తం ఉంది ఆగిపోయాయి అట కదా
ఆ అగిపోయినయ్ ఈడ కూడా బానే పడ్డది వర్షం కానీ ఆ ఇక్కడ ఏం లా లేకుండే తొందర్ తొందరనే వెళ్ళిపోయినాయి వాటర్ గిట్ల అంతా అమ్ నేన్ కూడా మా మేడం అడుగుతుంది ట్యూషన్ కెళ్తా ఆమ ఉంది ఎట్లోచ్చినవ్ నువ్వు అట్లా ఇట్లా అన్ చెప్పి నేను బానే వొచ్చిన అనంటే ఇంత వర్షం పడ్డది కదా అదే అందుకే నేనోద్దన్ చెప్పినా అన్ మెసేజ్ చేసిందామె కానీ నేనప్పటికే స్టార్ట్ అయిపోయినా చూసుకోలేదు అదే అంటుంది ఇంగ ఉ ఇంకేం రీసెంట్గా ఏం మూవీస్ చూసినా అంటే సరస్వతి చూసిన
బాగుందా
ఉ ఓం బానే ఉంది మరి రొటీన్ కాకుండా కొంచెం ఆమె వరలక్ష్మి శరత్ కుమార్ వరలక్ష్మి శరత్ కుమార్ ఆమనే డైరెక్టర్ ఆమెనే ఆ స్టొర్ రైటర్ ఆమెనే డైరెక్టర్ ఆమెనే హీరోయిన్ కూడ ఆమనే ఆ బాగుంది అంటే కొంచెం ఓకే అంటే ఒక్క పాయింట్ పైన అట్లా తీస్ బాగుంది సినిమా అయితే చూడొచ్చు మంచిగనే ఉంది ఇంకేం చూసినా అంటే కార్మేని సెల్వం కూడా చూసిన ఇతను సముద్ర కనే ఉంటడు చూడు తమిళ్ తెలుగు సముద్రకని తెలుసు గా అతన్ మూవీ అత్ తను గౌ గౌతమ్ మీనన్ కూడా ఉంటడు కార్మేణి సెల్వమ్ అని అయితే అందులో ఒక డైలాగుంటది ఇప్పుడు నువ్వు రెండు వందలు వచ్చినా కూడా రెండు వేలు ఖర్చు పెట్టాలంట రెండు వేలు ఖర్చు పెడితేనే రెండు లక్షలు వస్తాయంట మనకి ఎం ఎంత అప్పు చేస్ ఎంత అప్ అప్పు చేస్తే అంత గొప్పోళ్ళు అయితరని ఆ ఫిలాసఫీ తోటి ఉంటది మూవీ మొత్తం చేసుకుంటావోతాడు ఆ
ఖర్చు పెట్టడం నేర్చుకోవలే నీకు రోండు వేలు ఇస్తే ఇప్పుడు ఇప్పుడేవి ఖర్చుపెడతావ్ అని అడుగుతాడు
ఆ అదే
చెప్పకు అవ్ ఇన్స్టారీల్స్ ఎన్నున్నా ఇట్స్ యుజ్ ఫుల్
నాది కన్ఫ్యూషన్ ఏం ఉంటదంటే అట్లోచ్చి ఎవరన్నా చెప్తే నమ్మకండి అని ఉంటది
ఉహు
బాగుంది సినిమా అంటే రియలిస్టిక్ గా అనిపిస్తద్ బాగా అంటే అన్ని చేసుకుంటే చేసుకుంటా పోతాడు లాస్ట్ క వచ్చేసరికి ఏమైతుది అంటే రివర్స్ అయితుది అంటే ఎట్లా ఫేస్ చేసుకోండే ఎట్లా అని చెప్పి బాగుంటది సినిమా చూడల ఇంకోటి ఇది కూడా కూడా చుసిన అగ్లీ స్టోరీ
బాగుందా
ఆ నందు ఇంకా ఇతను ఎవరు ఏమి ఉంటది చూడు ఇమే పేరు ఏం పేరు ఉ ఆ ఇమె పేరు అవికా గోర్
ఆమెనా ఉయ్యాల జంపాల మూవీ లో ఉంటది కదా
ఈ సినిమాలో కూడా బానే ఉంటది అయితే సేమ్ అంటే ఉ ఒక అబ్బాయి అంటే ఒక ఎంత ఒక అమ్మాయిని ఎంత పిచ్చి ఎట్లా ప్రేమిస్తాడు మరి అంత ఘోరంగా ఎట్లా అని చెప్పి ఉంటది చూస్తుంటే కొంచెం నవ్వుకోవచ్చు కాపో కాకపోతే మరి ఎట్లా అనిపిస్తుంది ఓకే బాగానే ఉంది నందు మాత్రం బలే యాక్టింగ్ చేసిండు ఈ మూవీ మాత్రం సైకో రోల్ గా అనమాట
ఉ హు వాడుంటుండే కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఏదో త్రీట్ ఈవెంట్ల
భలే ఉంటది అసలు చూడు నువ్వు నవ్వుకుంటనే ఉంటావు నువ్వు అంటే ఉండడం కొంచెం వేరే వచ్చింది ఏఓటీటి తెలియదు గాని హెచ్డి అయితే వచ్చింది క్యాసిల్ యాప్ లో చూస్తా నేను అందులో వచ్చింది హెచ్డి
ఉ హు
ఉ
క్లాసులో పంటా
మూవీస్ చూడ్డానికి ఏపీకి ఆ అన్ని వస్తాయి అనుకుంటా అందులో చూసిందే అసలు నీ ఎట్లా చేసాడు తెలుసా అందులోయితే ఘోరంగా చేసాడు అసలు ఆ అమ్మాయిని అయితే పాపం అనిపిస్తా
హ
కానీ అట్లా కూడా ఉంటారు మనుషులుఅని ఉంటారు కొంతమంది సమాజంలా
సైకో సైకో అంటారా మొత్తం
మొత్తం అసలు కొంచెం కాదు ఇంచు
గదా ఏమో గురించి ఇదే గదా అగలిష్ ఏమో ఇ గురించి మని చెప్పి
ఆ అగ్లీ స్టోరీయే అంటున్నా అగ్లి స్టోరీ
ఓ
కార్మేని సెల్వం కూడా చూడు అదీ కూడా బాగుంది సరస్వతయుడా నేను ఎట్లా అంటే ఇప్పుడు తినేటప్పుడు ఒకవేళ రూమ్కి తెచ్చుకున్నానుకో ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ ఒక సినిమా మళ నెక్స్ట్ బేంగో అట్లా ఇట్లా అయిపోతుంటాయి గ్యాప్
మొత్తం ఫోకస్ మొత్తం సినిమాలు ఉంటాయి అదో ఉద్యమంలా ఎస్తా ఉంటావా
వేరే పని ఏమన్నా ఉన్నది అనుకో ఖాళీగా పాటలు అట్ల వినబుద్ధి కాదు మనకి ఎక్కువ మరీ అంతేం లేవు గాని ఇప్పుడు తిం తింటున్నానుకో పక్క సినిమా పెట్టుకోని చూస్తు దా మాక్సిమం రూమ్ లో తింటే పక్కా ఇ ఫార్టీ మినిట్స్ అట్లా అయిపోతది ఇంకా నిదానంగా అనుకుంట అట్లా ఇట్లా ఈజీగా అయిపోతాయి ఒక ఒక టూ డేస్ లా ఒక సినిమా అయిపోతాది చూసిస్తే చూడకపోతే అయిపోదు చూస్తే అయిపోతది ఇంగా ఈ సినిమా ఒకటి మా ఫ్రెండ్ం కదే బెంగళూరు పోతున్నాను ఆమెకు బోరు కొడుతుందింటే సరేలే అని చెప్పి ఆ రోజు చూసుండు ఒక సినిమా అట్లా అట్లా అయిపోయినాయి ఇంకా హ్మ్మ్
ఇంకా స్మిత్ ఓషట్ హ్మ్మ్